హలో హలో ఇనిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ తిన్నారా అండి
ఇంకా తిన్లేదండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఏమండి ఇంకా టైం అయింది కాదండి
ఆ తినాలండి కరెంట్ ఉందా అండి అక్కడ మీకు
ఉదండి మీకు పొయిందా అండి
మాకు పొద్దున్న నుంచి ఇక్కడ కరెంటే లేదండి
అయ్యో ఎలా ఉన్నారండి
టవల్ ఒకటి తీస్కొని ఇసురుకుంటున్నాం అండి కూర్చొని
అవునా
ఆ
విసురు కరలో ఏదో అంటారు కదండి అది లేదా అండి మీ ఇంట్లో
విస్ను కర్ర లేదండి ఉండాలి గానీ అది ఎక్కడో ఉందండి
హ
ఏం తిన్నారండి
నేనా అండి అన్నం గుడ్డు కూర తిన్నానండి
ఉ
హ
ఏంటండి ఇంకా
చెప్పాలండి
మీకు మంచిగా పెడుతున్నార అన్ని స్పెషల్ ఐటమ్స్
అవునండి పర్లేదు ఈ రోజు బాగోలేదు
పర్లేదు ఈ రోజు బాగోలేదా
ఫుడు బాగోలేదండి
ఎందుకనండి
ఏమోండి బాగోలే అదేదో పప్పు చేసారు ఆ పప్పు బాగోలేదు టమాటో చారు చేసారు అది బాగోలేదు ఇంకా అన్నం పెట్టారు కదండి అన్నం ఒక్కటి తెచ్చుకున్నాము ఇంకా అక్కయ్ వెళ్లి కర్రీ తీసుకొని వచ్చింది ఇద్దరికీ ఒకటి అనేసి తిన్నాం ఇంకా ఉమ్
చాలా ఐటమ్స్ చేసినారండి మీకు ఇవాళ
కానీ ఏం లాభం అండి ఏది బాగోలేదు గదా
ఉమ్
ఏదన్నా ఒక్కటి బాగున్నా బాగుంటది కదండి
ఉమ్
ఒక్కటి కూడా బాగోలేదు
ఉమ్
హు
మేముో కొన్ని రోజులు ఆగిన తర్వాత ఎట్లన్నా టూర్ వెళ్దామని అనుకుంటున్నామండి ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంతకు ముందు వెళ్ళినాము
ఎక్ అవునాఅండి
ఆ
హు ఎక్కడికి వెళ్ళాల అనుకుంటున్నారండి
యాగంటి ఉంది కదండి
హామ్
యాగంటికి వెళ్ళి అలా చూసొద్దాము అని అనుకుంటున్నామండి
యాగంటి చాలా బాగుంటదండి
హు అదే అండి మేము మా కాలేజ్ లో డిగ్రీ లో ఉన్నప్పుడు వెళ్ళినామ్ అండి
ఉమ్
అక్కడ నంద్యాల జిల్లాలో ఉంది కదా అండి
అవునండి అక్కడే వుంది
హు బనగనిపల్లె దగ్గర్లో ఉంది కదా
అవునా
పోదాము అని అనుకుంటున్నామండి నేను చూసా కానీ మా ఇ ఇట్లా ఎవరు ఎవరు అటు సైడ్ రాలేదండి ఎప్పుడు
ఆ వెళ్ళండి చాలా బాగుంటది
హు అవునండి అక్కడ ముందు వెళ్ళగానే కోనేరు ఉంటది గుడి ఇట్లా లోపలికి వెళ్తున్నాం అనం గానే పెద్దది
అవున
అందరు అక్కడ స్నానం చేస్తారు హు ఆ నీర్ ల్లలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పుకుంటారు అక్కడ పోయినామండి మా సార్ ఒకసారి తీసుకెళ్ళినారు టూర్ కని చెప్పేసి కాలేజ్ లో
ఉ హు
బాగుంది
అక్కడా నంది అనే చెప్పండి పర్లేదు చెప్పండి మీరు చెప్పండి అండి
అదే అండి ఆ సినిమా తీసినారు కదా పుష్ప టు సంథింగ్ ఏదో తీసారు కదా
నేనే రాజు నేనే మంత్రి కూడా అక్కడే తీశారండి మొత్తము షూటింగ్
అవునా అండి
మ్మ్ అక్కడ కాజల్ వచ్చి వాడికి హీరోకి దండ ఏస్ సింది చూడండి గుడి దగ్గర అది అది ఆ టెంపుల్ దగ్గరే అండి అక్కడే తీసారు అది
అవునా
మ్మ్ అదిను ఇంకొక టీ అఖండ మూవీనేమో అదండి అఖండాలో బాలయ్య బాల బాలయ్య సాంగ్ ఉంటది కదండి
మ్మ్
జై బాలయ్యా అదే సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ కూడా అక్కడే షూట్ చేసారండి
అవునా అండి
మ్మ్
అమ్ అక్కడ చాలా మంది చెప్తుంటారండి అక్కడ అసలు కాకులు మనం చూద్దామన్న ఒక్కటి కూడా కనిపిచ్చదు అ
అవునా అండి
మ్మ్ అవునండి
నేను ఇన్లేదండి
ఆ లేదండి మీరు వినకపోవడం కాదు కానీ మీరు వెళ్ళినప్పుడు ఒకసారి అయినా చూడండి అక్కడ చూడాలన్నా గాని ఆ టెంపుల్ దగ్గర లేగుంటె ఆ పరిసరాల్లో ఎక్కడన్నా ఒక్క కాకి కూడా కనిపిచదు
ఉ నేను అంతగా చూడ్లేదండి
మ్మ్ అంటే పురాణాల్లో ఇట్లా రాసిందంట అండి అగస్త్యమహర్షి అని ఉంటారు కదా ఆయన అక్కడ తపస్సు చేయడానికని వెళ్ళడంట చేస్తంటే అక్కడ ఆయన తపస్సు చేసేటప్పుడు కాకులు చాలా ఇబ్బంది పెట్టినాయంట ఆయన్ని
ఓహో
ఆ ఇంకా ఆ శాపం వల్ల అక్కడ కనీసం ఒక్క కాకి కూడా మనం చూడాలన్నా కనిపించదు
అక్కడ మహర్షి గారు ఊ
హ్మ్
అదీ అదేంటండి ఏమన్నారు మహర్షి గారు
తపస్సు చేస్తారు కదండి
మ్మ్ తపస్సు చేసారా అండి అక్కడ
మ్మ్ అవునండి
ఆ
ఇంకా ఆయన ఉన్నారు కదా వీర బ్రహ్మేంద్ర స్వామి గారు
అవునండి
ఆ ఆయన కూడా అక్కడా ఉన్నారు ఇంతకు ముందు అనని చెప్పేసి అన్నారు వాళ్ళకి సంబంధించిన గుహలు కూడా అక్కడ ఉన్నాయండి
ఆ నాకు తెలీదండి ఇవన్నీ
ఉం అక్కడ ఇంకా చ్ మనకి అక్కడ ఫేమస్ ఎందంటే ఆ టెంపుల్ నంది అండి ఉమామహేశ్వరుడు
అవునండి అది పెరుగుతా ఉంటది కదండి నంది
ఆమ్ అవునండి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళంమని పెరుగుతదంట అండి
ఇరవై సంవత్సరాలకు ఒకసారా అండి
ఆ ఇరవై సంవత్సరాలకి ఒక అంగులం అనేది పెరుగుతుంది అంటా అండి
ఓహో
ఉం ఇంతకు ముందు మేము టూర్ కి వెళ్ళాం అని చెప్పినాం కదా మా సారు వాళ్ళు కూడా ఇగ వాళ్ళ చిన్న పిల్లలు వచ్చినప్పుడు చూసినారంట ఆ నందిని
ఉం
చూస్తే అప్పుడు చిన్నగా ఉందంట నంది
ఆహా ఇప్పుడు పెరిగిందేమో
ఆ ఇప్పుడు చాలా పెరిగిందండి నంది మేము వెళ్ళినప్పుడే చాలా పెరిగింది అంటే నంది చుట్టూ ఇట్లా పైన కడతారు కదండి నాలుగు స్తంభాలు ఉంటాయి నంది చుట్టూ నాలుగు స్తంభాలు ఉంటాయండి
ఉం
ఇంతకు ముందు చిన్నగా ఉండేది కాబట్టి నంది చు టు ప్రదక్షిణాలు పూజలు అవన్నీ చేసే వాళ్ళు తిరిగి కానీ ఇప్పుడు ప్రదక్షిణలు చేయడానికి వీలు లేనంతగా నంది పెరిగింది
అవునా అండి
ఉం
అక్కడే దగ్గర్లో అరుంధతి కోట అనేష్ ఉంటది కదండి అక్కడికి వెళ్ళారా అండి
ఆ అక్కడకి కూడా వెళ్ళనమండి అక్కడ టెంపుల్ కి దగ్గర లోనే ఉంది ఉం అవునండి
పైకి నడుచ్చుకుంట వెళ్ళాలి
ఉం అసలు సేమ్ చూస్తే ఆ మూవీలో ఎలా ఉందో అలానే ఉందండి అక్కడ
అవునండి అక్కడే తీసారేమో నాకు తెలిసి మేబీ షూటింగ్
ఆ అయి ఉండొచ్చండి
అలానే ఉందండి ఆ ఊరికే పైన ఒక్కటి కప్పు లేదు అంతే మోత్ మొత్తం ఓపెన్ గా ఉండది కానీ సేమ్ అలానే ఉంటదండి ఆ కోట ఎలా ఉంటదో అలానే ఉంటది అక్కడ కూడా
ఉం
చాలా మంది విజిట్ చేస్తా ఉంటారు అక్కడ
అవునండి మా మమ్మల్ని కూడా తీసుకెళ్లారండి ఫస్ట్ యాగంటి వెళ్ళము అక్కడంతా చూసుకొని తర్వాత ఇటు వచ్చాము అరుంధతి కోటకి
ఆ
ఆ ఇంకా ప్రయాణం ఆ రోజు మొత్తం చేద్దాం అనుకోని ఈ కొన్ని ప్లేసెస్ అనుకున్నాము సారు తీసుకెల్లిన్నారు అక్కడ అసలు చుట్టుపక్కల ఏం లేవండి ఇల్లు గాని అట్లాంటి ఏం లేవు ఓన్లీ కోట ఒక్కటే ఉన్నా
ఇంగ అక్కడ
మ్
అవునండి
ఇక్కడ చాలా ఎత్తులో కట్టుందండి అది అరుంధతి కోట
ఊమ్ పైకి ఎక్కుతా పోతా ఉంటే కిందపు కూడ పడోచ్చండి నేను స్లిప్ అయ్యాను
ఉమ్ అవునండి అక్కడ పక్కనే అన్ని ముళ్ళు ఉన్నాయి పైకి వెళ్ళాలంటే
ఆ
కానీ బాగుందండి కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేవండి
అసలు ఏం ఉండదండి ఊరికే ఖాళీగా ఉంటది
ఉ అంత పెద్దది కట్టి అట్లా ఎవరు వదిలేసారో గాని
అది పాతది రాజుల కాలంలో ఉంటదండి రాజు లు ఏమన్నా మేబి పరిపాలించిచూ ఉండచ్చు కదా
ఉ అయి ఉండొచ్చండి అక్కడ అసలు లోపల ఆ మొత్తం తిరిగి చూసినా గాని ఏం లేవండి మేము సాయంత్రం తీసుకెళ్లారు సారు అంటే వెళ్ళేసరికి లేట్ అయింది
మ్ మేము కూడా సాయంత్రం వెళ్ళమండి
ఉ భయం వేసింది అక్కడ లోపలికి వెళ్ళి మొత్తం తిరిగేసి రావాలంటే ఒంటరిగా
మబ్బు చీకటి పడింటది కదండి
ఉమ్ అవునండి అంటే కొంచెం సేపే సాయంత్రం అయిపోయిందని చెప్పి కొంచెం సేపే ఉంచారు కానీ బాగుందండి
చాలా బాగుంటందండి కలర్ అవి వేపిస్తే ఇంకా బాగుంటది అయిన వాటికి కలర్స్ అవి లేకపోయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది
ఉమ్ అవునండి ఇది ఆ యాగంటి కూడా ఎత్తుగా కొండల మ ద్యలో ఉంటది
జాబెండి బాగుంటదండి చాలా ప్లేస్ ఉంటది చూడ్డనికి
హ అక్కడ పైనుంచి కొండ దగ్గర నుంచి ఎక్కడి నుంచో నీళ్ళు వస్తాయండి
అవునండి అవి కోనేరులోకి వస్తాయి
ఊ కోనేరులోకి వస్తాయి కోనేరు నుంచి మళ్ళా ఇంక పక్కనే ఇక్కడున్నా గాని చిన్న చిన్న కోనేరు లాగా ఉన్నాయి అక్కడ గుడా అదే నీళ్లు బావొస్తున్నాయ్
హ్మ్
చాలా బాగుందండి చూడ్డానికి అయితే చాలా